హలో ఉమ్ ఎంచెత్తన్రు
ఏం లేదండి.
తిన్నారా టిఫిన్ చేసేసిన్ర
తిన్నం తిన్నం అప్పుడే తిన్నం
ఆ టిఫిన్ చేత్తారా డైరెక్ట్లా అన్నమే తింటార
పొద్దున్నే పోతడు కదా అండి పొద్దున్నే పొత్ ప పొద్దున్న పొద్దున అన్నం పోదు మనకి ఎవరికి
టిఫిన్ చేసె అంత టైం లేదు
టిఫినే చేత్తా ఇక పొద్దున్నే అంటే అన్నం తినలేడు తినడు
తినడా
ఉ ఉ
మా వాడు కూడా ఒక టిఫిన్ చెయ్ టిఫిన్ అంటడు టిఫిన్ చేస్తే మళ్ళీ వంట చేయాలంటే టైం సరిపోదు
టిఫిన్ చేయాలె చెట్నీ ఏయాలె అన్నం
వ కూరండాలీ నాలుగు అయ్యేసరికి వ్యాన్ ఏ టైమ్కి వస్తుది ఎడింటికి ఏడున్నరకి వత్తది వ్యాను
మళ్ళయినక్ స్నానం చేపియ్యాలె
స్నానం చెపియాలె ఆయన రెడీ చెపియాలి ఛ ఈనకు దీన పెట్టాలి ఆయనక్ రెడీ చేయాలి ఏ టిఫన్ చెస్తదా పో శేషి చేసె వాళ్ళు చేత్తలేదు
ఆ ఏం ఇంటికాడ్న ఉన్న ఫ్రీ గ
ఆ సండే సండె
పొద్దున పోతార పనికి ఎట్ల పోతార్ అంటీ
ఏ లేదురా ఫుల్ ఎండ కొడుతాంది అని ఇక స్టార్ట్ కాలేద కదా పొద్దున పోవుడు నైన్ కే పోతారు నైన్ కు పోయి ఫైవ్ కొస్తారు
ఎండయితే ఘోరంగా కొడతాంది మరి
ఘోరంగర ఘోరంగర అసలు ఇప్పుడె టెంపరేచర్ ఫుల్ ఉన్నది గచ్చేనెల వచ్చే నెల వరకు అయితె
ఇంక ఫుల్ ఉంటది కావచ్చు ఎండా అంటే వీళ్లూ మర పొద్దున పోతే ఏమయితుందట పొద్దున పోయి మళ్ల అట్ల మాట్లాడుకుంట అయిపోదు
అందరు పొద్దున పోయేసరికి సెవెన్ ఎయిట్ అయితాంద మల్ల వన్ను టూ వరక్ వస్తే వాళ్ళకి పడతలేన్నట్టు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తలేద రాసాములు
అది అట్ల స్టార్ట్ అయితే మంచిగా ఉండు కానీ ఎండలో అయితే బీబచ్చంగా కూఊడుతుంది ఇప్పుడే మ స్తుకోడతాంది ఎండ ఇ ఉంట అంటనయితే ఇంక ఎట్ల చేత్తదో
మొన్న మేమ్ పెళ్ళి పోయినాం కదరా బండి పోయినాము అసలు తీవ్ర ఎండా అంటే అనుకున్నాం కదా సాయంత్రంతే తకువైతే కదాని మూడింటికి ఇక్కడి నుంచి పోయినం నాల్గు మూడు నాలుగు ఐదు వరకు కూడా ఎండ ముఖానికొట్టింద అసలు అమ్మా అనుకున్నా ఈ బండి మీద వచ్చే బదలు బస్ దేవుని దయ అనుకున్నాయిగా
బస్కోవడే బెటరు మంచిగ ఫ్రీగ కూర్చోవచ్చు
అక్కడ అమ్మ వాళ్ళక్ దగ్గర అన్నట్రా ఈ పెళ్ళి అంటే కొంచెం అటు ఇటు బండి ఎసుకోని ని పోవచ్చు అట్లా అనే ఉద్దేశంతోనే పోయినం
అని బండిమీద పోయిలా
బండి మీద పోయినాము నేను ఆడి కన్నా బస్సు ఇగ పోతావ్ బస్సు మీద పోతా అంటే ఈనె ఆ లేదు లేదు బండి మీద పోదాం రండి ఇగ వాళ్లు పెట్రోలు ఇక వాళ్ళు ఇగ సగం ఎందుకని నేను కూడా అళ్ళనే పోయి కానీ పోయేదదో పొద్దున పోవాలి ఎండ రాకముందు మళ్ళా సిక్స్ దాటి నంకనన్న పోవాలి కానీ అమ్మ ఫుల్ ఎండ కొడతాందిరా
ఎండ అయితే బీభత్సంగా కొడతాది బాగానే
హు వీళ్ళు మాడిపోతారు పాపం మోకాలు
ఇగ ఇమె రోజు పోతా కన్నయ్య ఈ చిట్టి
ఆ రోజు పోతాంది
ఏ పాప అప్ప నుండి పోతాంది
ఆ మన వాళ్ళ అమ్మమ్మ వచ్చింది వాళ్ళు మేడారం కూడా పోయిరు మేడారం అప్పుడు జాతర అప్పుడు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అక్కడ వేయరు పని చేయడానికి వాళ్ళు ఇప్పుడైతే ఆ ఇప్పుడ పో పోతాంది లే పనికి ఎదిగింది లే చిట్టి
ఇగ అలవాటే
అవును
అలవాటు అయింది కొంచెం ఇగ ఆమెకు
అలవాటు అయింది రా
హు వాళ్ళ అమ్మ ఒక్కతి చేస్తే ఆమెకి ఏమి వెళ్లుతాది ఏడ ఎల్లుతది పాపం ఆమె ఇవన్నీ ఈడ చేసుకుంటది ఆమె
ఆమెకి ఆట ఇంకా ఆమెకి ఆట ఇంకా స్కాలర్షిప్ వస్తలేద అని ముప్పై వేలు కట్టమన్నారట స్కాలర్షిప్ అదేలే హాస్టల్ ఫీజు ఏమో స్కూ కాలేజ్ ఫీజు ఇరవై ఐదు వేలు పోవంగా స్కాలర్షిప్ కడుతానేమో ముప్పై ఇ వేర అంటే ఫిఫ్టీ పడుతాంది గా ఇ స్కాలర్షిప్ రాకుంటే ఈ ముప్పై వేలు కట్టమంటే ఆమె ఎనుచేలి కడుతది ఇగ ఆలు అల్లా నుంచేలే మొన్న ఐదు వేలు పడ్డాయి స్కాలర్షిప్ అలా మేడం అంటది ఆట కదా మాకు కొంచెం లాస్ అయింది అంటే ఇట్లా కొంచెం కాలేజీకి అవసరం ఉన్నప్పుడు మీరు ఇయ్యాలి ఐదు వేయిలు అని వాళ్ళు తీసుకున్నారు ఆల్ గిట్ల అంటాందని చెప్తాను ఆ నీ పైసల్ పెట్టడానికి నీకు లేదండె ఇంగ ఒక ఐదువేలు తీసుకుంటావా అంటె ఒ ఒక ఫీజ్ లో తీసుకోరంట్రా.
ఆహ.
ఆళ్ళకేదో అవసరం ఉన్నదంట అంటే హాస్టల్లా ఫీజులు యెనకబడున్నాయ్ కాబట్టి మాక్ కొంచమన్న చెయ్యాల్ నువ్వు పరిస్థితి మంచి. లేదు కాబట్టి మాకియ్యాలి ఈ ఐదువేలంటార్రు.
ఆహా. ఎంతైనా గూడా.
ఆ
వామ్మో ఐద్వేలు.
ఆమింకెట్ల గడతాందామె ఈ ఫీజిరవైవేలు అవి ముప్పైవేలగ ఏం గడ్తాం జెప్పు మీ స్కూల్ ఫీజ్ కట్టలేకనే యాష్టొత్తాంది ఇంగ బాబు.
ఆ నేనప్పుడె జెప్పిన ఆమె జెయనయ్యేటప్పుడే కా ఇన్. త అంటె యెళ్ళదు ఆ నీకెళ్ళదు అన్ జెప్పి జెప్పినమ్. గింతారంట్. ఇప్పుడు ఆమె ప్రైవేట్ కాలేజ్. హాస్టల్ ఫీజ్ గట్. ట్టాలె ఇటు ఈమా ఎగ్జామ్ ఫీజ్ గట్టాలె ఇవన్నంటె ఏంది ఆమెకు పాపం ఎక్కడైతది.
ఆ మెస్ మెస్బిల్లు ఇంకివ డ్రస్. త్తులు
ఆ ఇవ డ్రెస్సులు.
సిట్టీ గూడ కర్సు ఎక్కువనే పెడతాందిరా మరి.
ఉమ్ ఆమెకింకా తెలుత్తలేదా పాపం ఈ వాళ్ళమ్మా ఒక్కతి కష్టపడ్తాంటె ఇగందుకే ఇగ బోతాంది కావచ్చు తి.
పోని
ఓ అందుకే పోతాంది కావచ్చు ఆమె కర్చుల కోసమని పో. తాంది గావచ్చిగ. పోతాంది గావచ్చు గానీ. కొంచెం ఆమె గూడ కొంచెం చూడాలే చిట్టీ గుడా.
చూడాలే తెల్సుకోవాలే. ఎ రేప్ పెళ్లైతే ఏమంట్రు. అన్ని పన్లు రావాలి ఉమ్.
తెల్ త్తెనే కొంచెం ఆ యాముంటది గాని అమ్మో. ఇంకా అసలర్ధం జేస్కోద్ ఫస్టామె.
అర్ధం జేస్కోదు వొర్తదాళ్ళమ్మ ఆళ్ళమ్మతోలు ఊకె వొరుకుంటనే వుంటది. అంటె కొంజెమ్ ఇగ కోస్. కొసం మంచనే ఉంటద్ గాన్ కోసేవ్ లొల్లి పెట్టుకున్నట్టే వుంటదిద్దరు.
ఆ
అవ్ మొన్న పెళ్ళికి ఓయర్ లేరు ఆళ్ళు గుడ ఆవిడ నిన్ మొన్న వచ్చి ఆహ్ వాల్ అహ్ చిట్టి ఏమో ఆహ్ హాస్టల్ ఓయిందట ఏదో ఫీజ్ కట్టివత్తా ఏదో హాల్ టికెట్ ఏదో తెచ్చుకుంటానని అలా ఓయింది. ఇలా ఉంది ఎందో పెళ్లి ఓయి అవ్వలేదు నేను లేను మా కోళ్లను నువ్వు వాటికెయ్‌రా కొ కోర్ లాంది ఆమె ఉన్నాదనుకొనే నేను బోయినా
ఆహా
ఎనుక్కావిగా అమ్మలేవు
అయ్యో
మూడు కూర్లు ఓయినాయ్ వేస్ట్ గ ఉన్నయే ఐదు ఏ వరల్ చిన్నెఓ ఎత్తుకు పొయ్ నాది లేదు పెద్దయ్యే కిల కిల అర కిలోకన్న కొంచం ఎక్కువే
అయ్యో
మొన్న మెడారం అయ్పోయినాకనేమో ఇట్ల రోగాలొచ్చాయ్ కోర్లకు అట్లానే రెడీ అయి. ఏ ఉన్నాయే ఈవైదంటే ఈఐద్ ఓయినాయ్ మూడు ఉన్నాయ్
మాయ్యి గుడా మొత్తం చచ్చిపోనియట
ఏ మొత్తం చచ్చిపోయ్ని ఇప్పుడు లేవ్వారా
లెవ్వు మొత్తం చచ్చిపోయినీ అట అయితే మేమేమనుకున్నామని అనంటే స్ సంక్రాంతి అప్పుడు ఇగ మా అన్నయ రాలేదన్ జేప్పేసి మేము కోడ్ని గొయలే ఇగ నేనొక్కదాన్నే ఉన్నా గదా ఈయన పండక్కి వచ్చిండు గానీ పండగ రోజు మేమం మేడారమే ఓయిన్నాం అందరం.
అయ్యో
ఇగ దాన్ని గొయ్యలేదు కోడి పుంజు కోద్దాం అనుకుంటే హోలీ గోస్కుందాము అని చెప్పానని అనుకున్నది మా అమ్మ. ఈయె పాప అదే అయ్యె పె ది అసలు ఒక్క వెయ్యి రూపాయల్ ఏమో అమ్మిన అంటిగ అంతే ఇగ
వేస్టే ఆ రోజు అమ్మే ఇసార్ వస్తే నాక్ ఫోన్ చేస్ అడిగిన రోజు అమ్మేదా
ఆహ్ అమ్మినాం అమ్మినాం వెయ్యి రూపాయల్ వచ్చినాయ్ అప్పుడే అసలు అవి అమ్మి ఉ ఇంకో రెండు వేలు అయినచ్చు అన అని బాధ అనిపించింది అవి చచ్చిపోయాయ్ అంటే.
కాదార ఇప్పుడు మాది గూడా మస్తు బాధ అనిపిత్తాంది అట్టిగ మెమ్ ఊరికి బోయ్ వచ్చి రెండు పొల్లుల ఆశ.
అంతేగ
ఇతి ఉన్నదేమో అనుకున్నా అనుకున్నా నా గూడ తెలిదు
ఆమె గూడా ఉన్నాయ్ గ
హ్మ్ ఇప్పుడు అందరు ఇంకా రెండు రోలున్నాయట పెళ్ళిళ్ళు ఇంకా రెండు మూడు రోలు ఉన్నాయి పెళ్ళిళ్ళు రేప్ బోతారట మళ్ళ పెళ్లికి గి భోజనాల్లో ఏం ఉందో గాని ఇన్ ఊ
పోయిలేవరు
ఈ వాయన ఈ విజయ వైన్నా వల్ల తమ్ముందట సొంత తమ్ము ఏ వీల్ వాల్ కోసి తోప్ మంచినే ఉంట్రూ కదా
ఆ పోతర్ గావచ్ అయితే
ఆ నల్ రా ఆంటడు నాకున్ నేనెట్ల పోత అంటే లేద్ నువ్వు ఊరుపోయినా అంట్ చెప్ ప్పడానికి అచ్చిర్రు వాళ్ళు లేరు ఫోన్ నెంబర్ అడిగింది వీ వీళ్ళ పెళ్ళికి అంటే అది వేరు వీళ్ళ కొడుకు పెళ్ళికి ఇక్కడ అని
వాళ్లద్ ఏ ఊరు
నేరడు వాళ్లద్
అది ఎక్కడుంటాదో
ఊరు దగర్నా కనక్ష పురు
ఆహా అంటే వీళ్ళు పెళ్ళికి పోయె వత్తరు అంత్ తే గాని ఉండరు గదా అక్కడ
ఆ పెళ్లి అంటే ఇయాల పెళ్లి రేపు రిసెప్షన్ పోతారంట రా అంటార్
ఆహా రేపు రిసెప్షన్కి పోతారాంట్నా
హు ఇలాందరు పోయిరిగా
పోయిరా
ఆ వీళ్ళు వాళ్లందరు వేరు ఒక పెదోళ్లు వీళ్ళు వాళ్లందరు వేరు
ఆ
రావద్ అదే ఇవా రేపోతదాట్
వీళ్లదంటే ఏమో పోతాం మరి ఇగ అడికి పోవాలంటే ఎవరు పోతారు
మళ్ళా వాళ్ల తమ్ముడు కొడుకు అలా హా తమ్ముందేనాట్
తమ్మున్ దా
ఆ
ఆ సర్సు అంతే చిన్న తమ్ముడు ఉన్నాడా
అంత చిన్న తమ్ముడు ఉండటం వాళ్ల నాన్నకి ఇద్దరట ఇగ వీళ్లుదరు పుట్టినంక ఇలా చెల్లె ఇగ పుట్నంక వాళ్ల అమ్మ చనిపోతే అమెన్ చేసుకుంట పట్టిన్నాడు చిన్నోడే అలా అమే కొడుకు దంటోడు వాళ్ళ పెద్దొడు దంటోడంట
అంతేనా
ఆ అంతే
ఆహా
చెప్తాను మొన్న మొన్న చెపింది బట్టలకి ఇట్లా పైసలు ఇచ్చీరు పదివేలు బట్టలు కొనుకోమని ఆ వదిన చెపింది సారు
అంటే ఒకతేనా
ఇద్దర అటారా మొన్న ఎళ్లదా అలా చెల్లెల్ చెల్ల కొడుకు పెళ్ళి కూడా అయింది మొన్న అటుపోయిందా
ఆహా ఈ అన్న పెళ్లే కాన్సల్ అయిపొయింది కదా
ఆ వేలాది అయినాక అయితది కావచ్చు ఆ
అంటే వేరే దగ్గర
క్యాన్సల్ అయిందిరా ఇగా ఇల్ లేదు ఇల్ లేద నాప్పులా అ మ పోయిలేద
ఆ అదే
ఈ ఇల్లు కడితే అత్తర ఎడా ఉంటారురా మళ్ళీ ము
ఉమ్ అయిపోతుందా మరి వాల్ ఇల్లు
ఎడరంకా వచ్చినా ఆపేవాలు లేరు
ఈ వీల్ళది మీ ఇంటి ముందు అయిందా అది ఇల్లు
మా ఇంటి ముగట ఎవరిది వీలదా మా మాస్కులు
ఆ
ఆళగూడ స్లంబాలే గోడలైని
పాపం వాడిది ఇపిచుకొని ఇపిచుకొని మస్త ఆ ఊరికే ఫోన్ చెప్పించుకుంటాండు వాడైతే
ఆ మేసిర్ అత్రకాదు
అవును రా
అది కరెంట్ తీపిలకు దగ్గర ఉన్నారు కదా ఆ తీయ మన్న జరిపించి మూన్నడు దాకా
ఇబ్బంది అయితుంది కావచ్చు
ఆ తిప్పచ్చారు కద వేరని తీసుకొచ్చి తిప్పరు మళ్ళా తీయరు మొత్తం ఇంకా పైపులు వేసిర
పదకొండు నిమిషాలు అయి తంగా ఆంటీ
ఆ సరేరా
కట్ చెత్తా